బావున్నారండి
బాగున్నారా ఏం లేదండి చుట్టాలు వస్తే ఆ సరిపోకపోతే మ్... చుట్టాలు వస్తే ఆ అయిపోయింది
పిల్లలు స్కూల్ కెవెళ్ళారా
ఆ వెళ్ళారండి టూ మినిట్స్ ఆ
వంట అయ్యిందాఅండి
వంట అయ్యిందండి ఇప్పుడే అయిపోయింది ఇంక పను ఉండా చిన్న చిన్న పడుం చుట్టాలస్తే వంట తె మా చిన్న త మలుగట్లమ్మా నానమ్మకి బాలేకున చూడ్డానికి
అవునా ఏమైందండి
మా నానమ్మ కొంచెం ఏదు నా అమ్మ కొంచెం మంచిలేదు
హ
ఒకసంచ్చి
అవునా ఏం ప్రిపేర్ చేస్తున్నారు మరి
ఏంటి తనేే ఆ వంటలా
హ
నకంటూ
ఆ
అ ఆ చెప్పండి
ఆహా పిల్లలు స్కూల్కి వెళ్ళారా
అండి
లంచ్ బాక్స్ మరి ప్రిపేర్ చేస్త సిలా
ఆ బాక్స్ ఫట్క ఫట్క పోతారు అండి
అవునా హుహు ప్రోగ్రామ్స్ ఎప్పుడు మరీ మీ బాబుకి
ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే స్కూల్స్ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదండి హాఫ్ డే స్కూల్స్ అయిపోక ముందుకే ప్రోగ్రామ్స్ పెడతారు
హాఫ్డే స్కూల్స్ ఎప్పుడో మరి హలో
ఆ
మీ పిల్లల తిప్పున్నాయా అండి
ఆ మా ఉన్నాయండి మండే అనుకుంటా రెస్కోస్ ఆ కాలే కాలే డ్రెస్ కోసం వెళ్ళినాం దొరకలేదు ఎక్కడ
హుం
ఇగ ఒకటి దొరికితే తీసుకొని వచ్చినాం ఇవాళ స్కూల్ అడ్మిట్ సబ్మిట్ చేసినం మన మండే అనుకు వంట ప్రోగ్రాం హుం
ఇంకా ఏం చేస్తున్నారు అండి వెదర్ ఎట్లా ఉంది
బాగా ఎండకొడుతుంది అండి ఇగ ఇప్పుడే కదా అయింది పని కూడా మాది కూడా ఏం కూర వండిన్రు అండి అవును హ్మ్ ఆ ఏం కర్రీ చేశారు
వీర్లేదండి వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం
ఉహ్ చేయాలా ఇప్పుడు కర్రీగా
ఆ
తిన్నార మరి టిఫిన్ చేేసి చిల్మోని
హుం
ఉహుమ్
ఇప్పుడు వచ్చిళు వాళ్ళు
అవునా ఊహు పచ్చళ్లు ఏమనా ప్రిపేర్ చేస్తారాండి మీరు
చేస్తామండి
ఏదివ ఏది పండుమిరపకాయ పచ్చడి టమాటా పచ్చళ్ళు పెడతారండి
ఎట్ల ఎల్తరు మీరు
ఉహు మేమా ఇక పండు మిరపకాయలు తీసుకొచ్చి ఆ పెడతమండి పండుమిరపకాయలు తీసుకొచ్చి తొడం తీసి తూర్సి చేయంత కేజికి ఆఫ్ కే పావుకిల చింతపండు కారం జీలకర ఉప్పు హ ఇగ వన్ని ఇచ్చి ఇగ పట్టిచ్చి తీసుకొస్తాం ఒక ఎల్లి బేళ్లు మల్ల ఒకపావు కేజీ ఇవన్నీ కల్పించి మల్ల గ్రైండర్ కిస్తం మేము ఇంట్లో పట్టాంగని గ్రైండర్ కి ఇస్ ఎక్కువ ఉంటది కదా అని ఆ గ్రైండర్ వ ఇంకా చేసినాక తాలింపు వేసుకోవడం అదొకటి మళ్ళ టమాట పచ్చడి ఆ పెడతాం ఇగ అమ్మ వాళ్ళు పెట్టి పంపుతారు ఆ పెడతమండి
ఎట్ల పెడుతరు అది కూడ
ఆ ఇగ మామిడికాయలు తీసుకోచ్చి ఫస్ట్ బాకీట్ తేండి ఒక వాటర్ బకెట్ లో వేయ్యాలండి నీళ్ళ బత్ బకిట్లొ మామిడికాయలేసి కొద్దిసేపు నానాబెట్టినాంక తీసి మళ్ళ తొడుమలు తీసి తుడవాలే బాగా తుడిసి ఫ్యాన్ కింద ఆరబెట్టి ముక్కలు కట్ చేయాలి ముక్కలు కట్ చేసినంక ఆ తొడిమలు తీసి గింజది ఆదీయాలి జీడి తీసినాక ఇగ కి ఎన్నికాయలకు అంత జోకాలిగ కేజి డబ్బతో ఇగ దాంత లెక్క ప్రకారం జీలకర్ర పొడి, ఆవ పొడి, ఉప్పు, కారం ఇగ అవన్ని ఒక బేషన్ ల ముక్కలనేసి కారం అన్ని ఉప్పు సరిపడంత ఎస్ కొని కలుపుకొని ఇగ మళ్ళ ఆయిల్ పోసుకోవాల ఒక ఇగ ఫ్రీడమ్ ఒక టూ ప్యాకెట్లు పడతాయి ఇగ అవంత కలుపుకునంక ఒక జాడిలో ఎత్తుకోవాలె ఇగ త్రీ డేస్ తర్వాత మళ్ళ తీసి మళ్ళ కలపాలే మళ్ళ ఆయిల్ సరిపోయిందొ లేదా వన్ ఇయర్ కి సరిపోయంత ఉండాలిగ ల ఎక్కువ ఆయిల్ పోస్తే ఎక్కువ వరకు ఉంటది అవే పెట్టుకుంటాం ఇగ టమాటా పచ్చడ ఒకటి ఏమన్నటె చికెన్ పచ్చ పర్లో
ఇంకేవన్నా పచ్చల్లు పెడతరా
ఇంగ చికెన్ పచ్చడి ఎప్పుడైన ఉ ఫిష్ ఫిష్ ఫ్రై కానీ ఫ్రై ఎక్కువ ఎక్కువ చేస్తాం పిల్లలకి అదే ఇష్టం మీరు చేస్తర అండి ఏమన్న
చేయిల తిల చిళ్ళు గరు బిగు స్కాన్మోల్ మ తీస్కొ ని ఆ బోవాల
మీరు చేస్తారా అండి ఏమన్నా
ఆ మాకు రావండి అందుకే ఎట్టా చేయాలని అడిగాను అంటే చ్ఛ్ మాకు ఇట్లాంటివి తెలీదు ఎవరన్నా అంటే ఇట్లా మీరు ఎవరన్నా తీసుకొచ్చి పెట్టిస్తా
ఊహు అవున కాలీనే ఇంట్లో మిషన్ నేర్చుకుంట
ఊ ఖాళీ అండి చదువుకుందాం అనుకుంటాన్న
అవునా మెషిన్ వచ్చా
ఆ కొంచెం వచ్చండి
రండి
కొన్ని కొన్ని కుడతమండి
హుమ్ ఏ బ్లౌజ్లా లేకపోతే ఫ్రాక్ స
ఆ ఫ్రక్ చిన్నపిల్లల ఫ్రోక్స్క్ ఇట్ల కుడతున్నవో
టు
ఉ గిరాకీ ఉంటే మామూలుగానే ఉంటదండి ఇక్కడ
మ్మ్ ఎంత కాస్ట్ ఎంత ఉంటది ఒక్క డ్రెస్ కి
ఊమ్ ఒక టూ హండ్రెడూ అట్లా ఇస్తారండి టూ హండ్రెడ్
అన్ని మీయే అన్ని మీయేన లైనింగు క్లాతూ
ఆ
హ క్లాత్ వాళ్ళే తీసుకొచ్చుకుంటరా
ఎం గల్ నేను తెచ్చుకుంట అండి
ఆహ మీకు టూ హండ్రెడ్ ఇగ తక్కువనే గదా తక్కువనే బయట త్రీ హండ్రెడ్ తీసుకు కుంటాళ్ళు బ్లౌజ్ గూడా బాగానే ఆ బ్లౌజ్ గూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటాను
మా సైడికి రండి అట్లా
ఒక్కసారి అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అయితది అంతట ఇస్తా అంటే ఎందుకు ఇవ్వరు హ్మ్ దానికి ఎక్కువ బిజినెస్ ఉంది ఇప్పుడు మిషన్ దానికి ఆ మా కూడా రాదు మేము నేర్చు కోవాలి అనుకుంటాను
మీ సైడ్ ఎంత ఉంటది అండి
టూ త్రీ హండ్రెడ్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ టి ఏమనటి జైంట్స్ బడితే ఎక్కువ తెలిసినోళ్లు అయితే టూ హండ్రెడ్ ఆ తెలిసి నోళ్లు అయితే టూ ఆ తక్కు ఉక్కు తీసుకుంటూ కొంచెం ఆ డస్ చూడు అంతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ క్లాత్ ఇచ్చి లైనింగ్ లు వాళ్ళు మనం ఉంగ వీస్ సిగా దాంట్లో బతాని ప్రకారం ఇగ కుట్టిస్తారు ఇగ డిజైన్స్ కి ఇంత అని ఉంటది పైప్ పిన్ని కాని ఇంత ఉంటది అందుకే మీ తప్పు క్కువ తీసుకుంటాల్లని నడిప్
ఉమ్ మా సైడ్ ఇటెవ్వరెక్కువీయరండి.
పెన్చుకోవాలిగా నేర్పిస్తరా ఎవరికన్నా
ఏ లేదండి, మా చిన్న అంత మంత వర్ క్ రాదండి కొంచెం మామూలుగా
అవునా
ఆ
దానికే ఎక్కువ ఉన్నది, ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాలిప్పుడు.
ఆ
మగ్గం వర్కు ఆ కంప్యూటర్ వర్కి ఆల్ ఓవర్ వర్క్ అంటె ఏం దాన్ని వర్కులిపుడు వాళ్ళకి కొందే మంచిగా
హ్మ్ హ్మ్ ఇంకా లేదండి ట్టిగనేస్ త మార్నింగ్ మీరు తిన్నరా
ఆ లే తినాలి, మార్నింగ్ దోసేసినా పప్పొండినా ఇగ దోషెస్కొని తిన్నం, ఇగ పోయ్ అన్నం తినాలి. బయటికెళ్ళేదుంది కొంచెం బజార్కి, ఆ షాపింగ్ చేస్ సర్దైంది కొంచెం ఇంక గాలే లంచ్ తిన్నంక ఈడ ఎండ బాగ్గొడ్తాందనాగినం.
ఓ
వెళ్తమిటు
ఆ
అ మీరు గూడెక్కువ తీసుకోండి, రా ఫ్రాక్స్ గుట్టినందుకు లంగా జాక్ ఆ మరి ఎక్కువ ఒక్కసారే చేయకుండా టూ ఫిఫ్టీ అయినా కాడ టూ సెవెంటీ తీసుకొని తర్వాత ట్వంటీ థర్టీ పెంచుకుంటే అయిపోతది అన్ని వాళ్ళే ఇస్తె ఇగా లంగా జాకెట్లలకు కూడా బానే ఉంది రేటు ఆ పిల్లగలం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడు మనంసా ఆ మనంసారి చీర లైనింగ్ ఇతే అట్టనే కుట్టారు మా గుడుకులు తెలిసిన వాళ్ళు ఫ్రాక్ చిన్న పాప ఫ్రాక్ ఓకే టూ హండ్రెడ్ తీసుకుంటాలు ఫోర్ ఇయర్స్ పాపకి మళ్ళ డిజైన్స్ ఉండవి ఎం ముందు మళ్ళ నార్మల్ దానికే టూ హండ్రెడ్ తీసుకుంట టాలు ఇగ మీరు కూడా అట్లా ట్రై చేయండి ఒక్కసారి చేతే అదే అయి పోతది వర్క్ బాగుంటే ఎవరైన ఇస్తారు ఆ వర్క్ ఇంక మంచిగుటిన వాళ్ళ దగట్టు ఉంటే ఇగ మనము ఎటు బోరిగా మీకాడికే వస్తారు మంచిగా బెనిఫిట్ ఉంటది దాంట్లో కూడా
హ్మ్ అవునండి నిజమే అది కూడా
అదే హ్మ్ దానికే కువ ఉంటాది ఇప్పుడు మళ్ళా దానికి ఇక మళ్ళీ సక్కగా గుట్టనే గుట్టట్లేరు ఇచ్చిన నెలకి పది రోలకి తాలూ నెళ్లప్పరోళ్ళకి ఇస్తంరు కుట్టేట్టోలు ఉండట్లేర్ కుటిన రేట్ టెకువ క్లాతులేవో అది మంచి సక్కగా బెటరు అని మనం ఇచ్చినా కూడా అట్లనే అయితాంది మ్ ఆ మీరు కూడా ట్రై చేయండి ఇసారి
ఆ ఒకే ట్రై చేస్తా అండి నేను కూడా
ఆ
నేను కూడా అదే దేవలడి ఆ చేసా అండి అట్లనే అంటున్న హు
మంచిగ ఉంటుంది కొంచెం వాళ్ళకి కూడా అర్థం ఐతది బయటది రేట్లకి మన రేట్లకి
పదినిముషాలు ఆగు